ఉండ్న
వినిపిస్తుంది
మీ మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి
అవునా ఇప్పుడు
ఆ ఇపుడే అన్నం తిన్నారా ఏంది గట్టిగా వస్తుది
అవునవును
అవునులేండి తింటేగాని మనకి గొంతు బయటకు రాదు గట్టిగా
హమ్
ఏం చేస్తున్నారాండి
ఏం లేదు ఇప్పుడే కూరోండుతున్నాను
ఏం కూర
ఆలుగడ్డ టమాట
టమాటా నాకు చాలా ఇష్టం అండి మీరు నాకు ఇష్టమైన అన్ని వం టలు చేస్తున్నారు కదండి
ఓ ఒకసారి అయితే పిలుస్తా మిమ్మల్ని మాఇంటికి రండి సరేనా
ఆ రోజు మళ్ళా ఖరాబ్ అయింది పెట్టొద్దండి మరి
అయ్యో మీరు వచ్చినాక కరాబ్ అయినాయి పెడత త్తన అండి
అయితే మంచిది అప్పుడుకి ఆరోజు ప్రిపేర్ చేయండి నేను వచ్చి తింటా
ఆ ఓకే అండి మీరేం చేస్తున్నారు
ఏంలేదండి ఈయాల నేను బుక్ ఓపెన్ చేసి చదువుకుందాం అనుకుంటా అండి మా స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తారు నన్ను చదువుకోకుండా
అయ్యో
కాలేజ్ ల ఏదో ప్రోగ్రామ్ ఉంద అన్నమాట రేపు ఎల్లుండి ఎల్లుండేమో చీర కట్టుకునే ప్రోగ్రాం ట్రెడిషనల్ డే అని ఇగ వాళ్ళు ఏమో రా రా అని టున్రు నేనేమో ఇంట్లున్నా అండి
ఎల్లు మరి అంటే ఇప్పుడు మంచి ఇగ ఎంజాయ్ జేయా
ఆ ఇదేలా సంవత్సరము కానీ ఇక చదువుకోవాలండి మళ్ళా నాకు గురువారం ఎగ్జామ్ ఉంది అది భయం అయితంది అది ఉంది ఇది ఉంది
ఏం గాదు అటు రెండు రౌండ్లు వెళ్లి నైట్ అవుట్ చేయండి
అది నై ఇట్ చదువుకుంటే రాదండి పది లక్షలు ఇరవై లక్షల మంది అప్లై చేసిరండి ఆ ఎగ్జామ్ కి
అంతే అంటారా
అ
మళ్ళీ ఇది లాస్ట్ అంటున్నారు కదా ఇప్పుడే కదా మీ స్నేహితులు కలుస్తారు
అవునండి కానీ నాకు నాకు ప్రాణమిత్రులు రాట్లేరు అండి నాకు ఇంకా రావు పోబుద్దీ అయిత లేదు
అవునా ఎందుకు వాళ్ళెందుకు రావట్లే
అ ఏమో అండి వాళ్ళకి ఏమో ఆ వాళ్ళద ఎగ్జామ్ అయిపోయింది నాకపోతే కొంచెం చిన్న చిన్న అవ ఉద్యోగాలు చేస్తారనమాట ఇంక రాను అని అంటున్నారు అన్నా అంటే ఉద్యోగం వచ్చినాక మంచిగా ఎడికైనా పోదాము వేరే అంటే ట్రిప్పులాగా తిరుపతి అయినా అరుణాచలం అట్లా పోదాం అని చెప్పినా అప్పుడు కూడా మేము చీరలు కట్టుకోవచ్చు అప్పు ఇప్పుడు కూడ వాళ్ళు కూడా రెడీ అవుతారు కదండీ మంచి
అవునవును
కానీ కాలేజ్ క ఆ కళాశాలకి రమ్మంటున్నారు మా స్నేహితులు
కళాశాలలో అందరు ఉంటారు కదా మళ్ళీ అప్పుడే కదా చూసేది మనం అందరిని తర్వాత మళ్ళీ చూడడం మనం ఎవరికి ఎవరం గుర్తుండవు తర్వాత
నాకు అసలు తెలుసా అండి రెండు సంవత్సరాల కింద చదువినోళ్లు ఏ గుర్తు లేరే ఎవరు
అదే మరి అందుకే ఇప్పుడైతే లాస్ట్ అంటే ఇదే చివరి సారీ ఇక
మ్మ్ మ్మ్ ఇయల మా నానమ్మ ఓ పులిహోర చేసిందండి సూపర్ ఉంది
అవునా చింత పండు పులిహోరా మామిడికాయలు ఓ ఇప్పుడు మామిడికాయలు బాగాస్త కదా ఎండా కాలం కదా
అవునవును వస్తాయి మంచి వస్తాయి అయితే ఇలా కూరగాయలు ఏం లేవు ఏం చేయాల అర్థం కాక పులిహోరా వసేసారు
మీకుందా మామిడికాయ చెట్టు
మావిడికైతే చెట్లు లేవండి కొను కొచ్చుకోవాలి మా దగ్గర
అంతేనా
మీకున్న అనే
ఆ అంటే తోట ఏం లేదు ఒక చెట్టు ఉన్నది దానికి కాస్తాయి అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర
మా దగ్గర అలాంటివి ఏమి ఉండవండి మమ్మల్ని పెంచడానికి సరిపోదంటారు ప్లేసిట్లా హ
ఇం ఘే నార్ మరి పొద్దున్న టిఫిన్ ఏమన్నా తిన్నారా
అర్ధం కాలి మ్మ చేసినాండి ఇ సారి దోస వేసింది మామ్మగారు మాస్ ఉన్నాయి నైట్ నానబెట్టింది పొద్దున్న పొద్దున్నే చేసేది అనమాట
మ్ దానికి చట్నీ
ఆ చేసుకుంటామండి చెట్ని అమ్మ
అంటే నార్మల్గా ఎట్లా చేస్తారు చట్నీ పల్లిల చట్నీ
పల్లీల చెట్నే బాగుంటదండి మీకు పెసర దోషలు తెలుసా అండి అసలు ఆ అయితే సరే అండి అంటే మా మా ఇంటి వాళ్ళకి పక్కన వాళ్ళకి తెలియదున్నమాట అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరుంటే ఒకడే బాబు ఉన్నాడు చిన్న బాబు నేనే నాలుగు దోశాలులు వేసి ఇచ్చినా అండి ఉల్లిగడ్డలు పచ్చిమి కొంచెం కారం వేసి చల్లి మంచిగా వేసి ఇచ్చినా అండి
అవునా ఏ ఈ రోజు మార్నింగ్ మంచిగా తిన్నట్టున్నాడుయిత అతను
హలో
చెప్పు
ఆ
నాకు కూడా ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చూడొచ్చు కదాండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా చూడొచ్చు కదండి
ఏ మా మేము కూడా అదే చూస్తున్నామండి ఏదైనా దొరికితే మాది మేము మా కాళ్ళ మీద మేము బతుకుదామని
అంటే నార్మల్గా ఇప్పుడు మీకు పెళ్ళి కాలేదు కాబట్టి వెళ్ళైనా జాబ్ చేయొచ్చు
అండి
ఇప్పుడు
ఇప్పుడు వినిపిస్తుంది
ఆహా మీకు పెళ్ళి కాలేదు కాబట్టి మీరు అక్కడికి ప్లేస్ దగ్గరికి వెళ్ళైనా చేయ్యొచ్చు కదా అంటున్నా
అవునండి అవును మాక అట్లే ఇ లేద అడి పెళ్ళనాకా కూడా నే ఆట ఆడిగి ఆట ఆడిస్తానండి
అంతే అంటారా
ఆ నేనైతే నా కాళ్ళ మీద నేను బతుకుతాను నువ్వు ఏటైనా పో అంట అవునండి మరి అ అట్లనే ఉండాలి కదండి
అవునవును
ప్పు ఎప్పుడైనా వాళ్ళు వదిలేసిర అనుకో మళ్ళ నేను ఎట్లా బతకాలండి నా పిల్లలు నా వాళ్ళతోటి ఇప్పుడు కాదండి అదంతా ముందు ముందు ఇంకొక ఐదరు సంవత్సరాల తర్వాత
అనుకు
ఉ ఫస్ట్ అది ఒకటి ఉన్నద అనుకోండి ఏలళు ఉండదండి అయితే అండి మీకు ఒక విషయం తెలుసా అండి
చెప్పండి
చెప్పాలా అంటే నేను ఏమనుకున్నా అంటే ఆ మీరు ఏమనుకోకండి మళ్ళ నేను చెప్తా
ఓకే చెప్పండి
కట్టి మాట్లాడడి నేను చెప్పను
ఆ చెప్పండి
ఆ ఓకే అయితే ఏమైందంటే నేను మా నాన్నకి ఏం చెప్ చెప్పిన అంటే ఇప్పుడే ఎప్పుడైనా నాకు సంబంధం చూసిర అనుకోండి నాకు ఉద్యోగం వచ్చినాక సగం జీతం మీకు ఇస్తా ఏదైనా బాండ్ పేపర్ మీద సంతక కవ వేడి రానని చెప్పిన అండి మా నాన్న కళ్ళల్లో నిల్లొచినయ్ ఆ రోజు అంటే మా నాన్నకి కొడుకులు లేరున్నమాట ఇగ నేనొక్క దాన్నే మరి ఎట్లా బతుకుతరండి చెప్ అండి కొంచెం ఒక ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలా బతకాలి
అవును అవును అందుకే ముందే చెప్ బెజప్
ఆ ఏ ఎం ఎవరి పెళ్ళి చేసుకున్నా కూడా వాళ్ళకి ఇట్లా అ అలాంటి కండిషన్లు ఓకే అన్న వాళ్ళని చేసుకుంటా నేను నేను సంపాదించిన పైసలే ఇయ్యాలి వాళ్ళ అబ్ అబ్బాయి వెళ్ళే అవస్. అవసరం లేదు నాకు కానీ ఇస్ ఒకవేల పదివేలు నా పైసా ఐదువేలు నీకు ఇస్తా రానా అని చెప్పిన
ఉమ్మ్
మంచ్
వాళ్లు మల్లు వాళ్లు మనల్ని చదువుపిచ్ చినారు కాబట్టి మనల్ని పెంచినారు కాబట్టి మన బాధ్యత అది
ఏమో కొడుకులు ఉంటారు కాబట్టి ఏం కాదండి వాళ్ళకి కొడుకులు లేనోళ్లు ఇట్లా ఇట్ల అండి అసలు నాకైతే ఈ ఆలోచన వచ్చింది మరి కరెక్టో కాదో నాకు కూడా తెలవదు
కరెక్టే అది
ఆ
ఉమ్ హు అట్లోంటి అబ్బాయిని చూసి చేసుకో
ఆహ అట్లాంటోళ్లు దొరుకుతారా అండి కాలల్ల
ఏం కాదు దొరుకుతారు.
సాధించే అత్తలే ఉన్నరు. ఉహ్
ఉమ్ హహ్ ఏం కాదు మమ్ అమ్ అమ్మ నాన్న చూస్తరు లేండి ఎట్లుంటదిలే.
వెతుకుతరు మంచి వాళ్ళనే అని
ఉమ్
మల్ల ప్రేమించిన పెళ్లిళ్లు కూడా చేయరండి వాళ్ళు చంపేత్తరు నన్ను ఎగ్జామ్ పెట్టారండి ఉమ్ మా ఇంట్లో అలాంటి సిచ్యువేషన్ అంటే మా ఇంట్లో జరగాలే మా ఊర్లల్లలో జరిగినాయి. అనమాట వాళ్ళకి ఇట్లా చంపడాలు చావడాలు
వామ్మో ఇదేంది ఇంత ఇంత ఘోరం గా ఉంట్ ఉంటాదా మీ ఊర్లో అయితే హ్
అంటే చేయడం తప్పు కదండి. వాళ్లు ఇన్ని రోజులు చంపా అంటే.
ఆ కష్టపడి పెంచినారు. అవునవును కానీ అంటే నార్మల్ గా హ్ హ్ మా ఊర్లో అయితే చాలా చాలామంది పోయినారు.
అవునా.
తర్వాత ఇంకా ఒక ఒక సంవత్సరం తర్వాత పాపనో బాబానో బాబునో కన్నా తర్వా
హు అసలు మా ఇంట్లో అయితే అట్లాంటి రానయ్యరు కూడా అండి అట్లాంటి గు థాంక్స్ లు ఉండవు. మా ఉర్
మా నాన్న అప్పుడే చెప్పినారు. ఒకవేళ ఏమైనా చేసినవనుకో బిడ్డ నిన్ను. చంపుతా నిన్ సత్త
ఆ ఇది. డైలాగ్ మా ఊర్లో కూడా తాయం నిజ్జంగ చచ్చిపోయిండా ఆయన కూడా చచ్చిపోయిండండి పాపం అసలు ఆమె ఎవరో ప్రేమించింది వాళ్ళ నాన్న చచ్చిపోయిడు వాళ్ళ ఆయన చచ్చిపోయి ఆమె ఒక్కద బతుకుందండి ఎందుకు ఇంకా ఆమె బతకడం
వాళ్ళ ఆయన ఎందుకు చచ్చిపోయిండు
వాళ్ళ ఆయనని కిడ్ అంటే పొడిపించిండన్నమాట కిడ్నాప్ చేసి అ ఉంటారు కదా
అది ఏంటిది బాగా అప్పుడు ఫేమస్ అయింది
మా ఊరేనండి అది ప్రణయ్ అమృత స్టోరీ
ఆ మీ ఊరేనాఅది
మా నాన్న వాళ్ళ స్నేహితుడేనండి వాళ్ళ నాన్న
అవునా
అంటే మా నాన్న మంచోళ్ళు ఆ నా ఆళ్ళ నాన్న గుడా మంచోళ్ళు అన్నమాట కాకపోతే ఇగ ఫేమ్ అంటే ఫుల్ పలుకుబడి ఉన్ న్న వాళ్ళు కాబట్టి ఇగ చంపకోవడాలు రాజకీ ఏళ్లల దిగిరన్న మాట ఇగ చంపేయాలి ఆయనని అని ఆయనని చంపేషిరు తర్వా త ఆయన కూడా చచ్చిపోయినండి పాప అసలు ఆమె ఇప్పుడు ఆమె మంచిగ ఉందండి పాపం చంపింది ఆ అవునండి ఒక కోడు కండి మంచిగ ఆమె మంచిగా బతుకుతుంది వాళ్ళని చంపి
హమ్ రైటే కానీ ఆ అతను కూడా అంటే ఆమె నార్మల్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన ఆయన చంపేసినారు కదా వాళ్ళ భర్తని
అవును మా ఇంటికి కొంచెం దూరంలోనేనండి హాస్పిటల్ కూడా నడుచుకుంట పోవచ్చు ఆ ఇంకా నేను ఆ రోజు పోలేదండి హ్మ్మ్ అదే అది మా ఊర్లోనే జరిగింది మా ఇంటికన్నే ఓ అయనకయితే శిల్పం కూడా కడుతా అన్నరండి మా ఊరోళ్ళు అందరూ కలిసి
ఎందుకు మంఛాయాన ఆయన
అబ్బాయికి అబ్బాయి వాళ్ళు వేరే క్యాస్ట్ మా వాళ్ళేమో వీళ్లేమో మాక్యాస్ట్ అన్నమాట
ఓకే ఓకే అదే నోర్మల్గా క్యాస్ట్ తక్కువయి అదే చేసుకుని చంపింసిళు అని తెలుస్
అందుకే ప్రేమించడాలు ప్రేమలు అవన్నీ ఉండవన్నీ మా ఇంట్లో గూడా హహ హా అందుకనే సరే అండి మరి
ఆ సరే అండి బాయ్